హలో
హలో అండి
ఆ బాగునరఅండి
బాగున్నా బాగున్నా మీరు బాగేనా అంటా
ఆ బానే ఉన్నా మంట ఏం చేసన్నారు
ఎమో బట్టలు నానబెట్టినండి
ఆ ఏం లేట్ అయిందం ఈరోజు
అవును లేట్ అయ్యంది టెంపుల్కి పోయా చరికి లేట్ అవుతుందండి ఈ రోజు లేట్ అయింది టెంపుల్కియ యాక్చడ అయితుంది ఏంటి మీ ఊరి విశేష చాలు ఆ
ఏముందండి ఎంట బాగు కొడతాంది బ డైలీ ఉండరా ఎట్లా
తరండి
ఏం లేదు బానే మాట్లాడుతున్ మీ దగ్గిరు
మా దగ్గరతే అందరం కలిసి కట్టుగుంటామండి
అవును ఇప్పుడే నాకీ జెనరేషన్ అదే బెటర్ ఇగ కొందరైతేనేేమో మన మనం మాట్లాడతనే మాట్లాడుతారు
ఆపదయినా సంపదయినా అందరు కలిసి కట్టు ఉంటాం మేం తెలుసా
ఉమ్ అలానే ఉంది
మా ఊరు జనాలు మా ఊర్లో కొత్త జనాలనే కాదు గ్రామ పంచాయత్ తెలుగున్నంక మా ఊర్లో గ్రామ పంచాయతీ ఉంది కదా ఏదైనా ఏ ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా మాకు అందరికి ఇస్తారు తెలుసా వాళ్లు
అట్ల ఇయామి. అస్ సినిమా దగ్గర అట్లా ఉండదండి అస్సలు సెల్ఫిష్ బాగుంటది ఇక్కడ సెల్ఫిష్ గుం
ఏమండి
సెల్ఫిష్ గుంటారు బాగా
హే మా దగ్గర ఉండరండి గ్రామ సర్పంచ్ అయినా
ఏ ఉండాలి ఇంకా వేరే వాళ్ళ తెలియద్దు అన్నది
ఇగ అది ఎన్ని రోజులండి ఎప్పుడు నేను నా ఇల్లు నా పిల్లలు అనేది అదే ఒకటి
ఏమో ఇక్కడైతే అలానే ఉండిపోయింది ప నేను చూసినప్పటి నుంచి వ
ఉ ఇగో నేను నాది అనేది అది ఆ హమ్
ఆ
అంతేనా కాదా మనది మనము మనవాళ్ళు అని అని అది మమకారమన్నటుగా
అవునవును ఇక్కడ అట్లు ఉండదు మాకేదైతే
ఏరియా మీ ఏరియాలో ఉండరా
ఉండదండి ఎవ్వరి అనట్లే నా సెల్ఫిష్కుంటారు బాగానే
ఊ అట్లుండరండి మా దగ్గర ఊ
పక్కొల్లు ఎదిగితే
ఇప్పుడు పక్కోళ్లు ఎవరో ఎద నే వనే తోటోను చూసి తోడ పోసుకుంటే మనది మెడ తెగుతది
అర్థం కాదు అర్ధమయ్యే లోపే అది ఆల్రెడీది అయిపో వదుదు
అదే కదా ప పక్క వాడు బాగుపడాలి ఫస్ట్ మనం బాగుపడాలి మన పక్క వాడు బాగుపడాలి
ఆ అలా ఉంటానే కదా కొన్ని సందర్భంద వాళ్ళు వాళ్ళు కూడా మనకు సాయం చేయగల క
అదే కదా
కడ అక్కడు లేలట్
ఉ ఇ మా దగ్గర అట్లా లేదండి ఏ విషయమైనా ఏదైనా పంచుకొని షేర్ చేసుకొని మాట అైనా ముచ్చటైనా పండగ అయినా ఎవరింటి అయినా పెళ్లి చూపులైనా ఎలా మా అమ్మాయి పెళ్లి చూపు ముందే చెప్తారు వాళ్ళు తెలుసా
ఆహా అట్లు ఉండాలి
ఆ
బాముో మా దగ్గరని అయితే వాళ్ళు వచ్చిపోయేదాకా వాళ్ళు ఇంటికి ఎవరు వచ్చినా కూడా తెలిదు పిలుసుుకోవరు ఇక్కడ
ఆ ఆ మీది మున్సిపల్ గ్రామ పంచాయత్
రాం పంచా
గ్రామ పంచయత్
ఇది మున్సిపల్ అయిందా ఈ సారి
అయిందండి
ఆహా మొన్న ఎలక్షన్ జరిగినాయి్ కదా మీ దగ్గర
ఎలా ఎ జరికి ఎలక్షన్ చిటీలన్నీ మంచిది కూడా మేమే ఆ అంటే నేను విత్ ఇది చేస్తానండి గ్రామ పంచయ అంగన వాడి చేస్త ప్లస్ ఎంఆర్ ఆఫీస్ లో ఈ బియల్ని బ వల్ ఆఫీసర్ అని ఇప్పుడు కొత్తగా క
అదే ఒక్కరికి అంటే ఇప్పుడు మన అంగన్వాడీ వేసే వాళ్ళకి అది అవైలబుల్ లేదు కదా
ఉంది ఉంది మా దగ్గరైతే ఉంది
అవునా
మేమే చేస్తాం ఇప్పుడు మీ ఇంట్లో ఇద్దరు పాపలు ఉన్నారు వాళ్ళు ఎలక్షన్ క అందుకుంటారు మీర ఎక్కడికో పోయి చేయాల్సిన పన్లేదు మీ ఇంటిద్దరు పాపలకి క్లైమ్స్ నింపడం మాకు ఇయ్యడం అంతే మీ బాధ్యతఇక
మాకెలా అలా కానీ ఇప్పుడు ఇది ఒకటి ఉందన్న విషయం కూడా మీ కాళ తెలిసింది
ఎంట్రా
ఇప్పుడు చెప్పింది మీ ద్వారానే తెలిసింది ఇదుంది అని కూడా
అవును మా ద్వారానే తెలుస్తది
అదే నే ననట్లేనా ఇక్కడ వరకెవ్వరు లీక్ జేయరు ఎవ్వరు చెప్పరు అని
ఆ
మీకెళ్ళి ఇది అంగన్వాడలో పల్లి పటీలు డిస్ట్రిబ్యూట్ చేస్తారా పల్లి పటీలు డిస్ట్రిబ్యూట్ చేస్తారా
పల్లిపట్టీ
ఇస్తర
ఇస్తారు ఇస్తారు లేదు లేదు టూ ఇయర్స్ నుండి కాదు అది
ఆహా సిక్స్ ఇయర్స్ నుంచి
ఫో కేవలం కిషోర బాలికల కది అంటే ఫోర్టీన్ టు ఎయిటీన్ ఫోర్టీన్ టు ఎయిటీన్
ఫోర్టీన్ టు ఎయిటీనా
మరి మాకు ఇలాలా రావడం లేదుగా మరి
ఫోర్టీన్ టు ఎయిటీనెమో మరి మీ ఏరియాలో మీ అక్కడ ఉన్నదో లేదో కాని మాకైతే ఉంటది
అంటే మనం ఇప్పుడు ఒకవేళ ఇట్లా పెట్టాలి అని చెప్తే
అంగనే టీచర్ దగ్గరికి ఆ అట్లా ఆ పెట్టు అని అడుగుతే పెట్టగలుగుతారు వాళ్ళు
అసలు ఇది ఒకటి స్కీమ్ ఉందన్న విషయం కూడా నా తెల్వదిక్కడ ఎవ్వరికి మీకేమేమి ఇస్తరు మరి మీ ఇప్పుడు ప్రెగ్నెన్సీ వాళ్ళు ఉంటరు కదా వాళ్ళకి ఏమేమి ఇస్తరు
ప్రెగ్నెన్సీ వాళ్ళకి ముప్పై ఎగ్స్ ఇస్తం
థర్టి వన్ మంత్ కి
ఆ వన్ మంత్ కి అంటే వాళ్ళు దూరం ఉంటే వన్ మంత్ కి ఇస్తం యే లేదు ఒకేసారి ఇస్తం ఎ పి ఎలాడండి మల్లి మల్లి వాల్లన్నదే పెద్ద ప్రాసెస్ అది దూరం ఉంటే దగ్గరున్న అనుకోండి ఒకేళ సెంటర్ కు వచ్చి మేము లంచ్ తీసుక వెల్తాం అంటె అంటే రోజు అన్నం పప్పు కూర ఒక ఉడక పెట్టిన గుడ్డు టు హండ్రెడ్ ఎంఎల్ పాలు ఇగ లేదు దూరం ఉన్నారనుకోండి మల క్ ఈ వన్ మంత్ కు సరిపోను తర్టీ ఎగ్స్
థర్టీ
త్రీ కేజీ రైసు
త్రీ కేజీస్
కేజి రైసు హాఫ్ కేజీ పప్పు ఆ ఒక పావు కేజీ నూనె హు తర్వాత వన్ మంత్ మొత్తానికి పాలు
పాలంటే లీటర్ ఇస్తరా త్రీ లీటర్స్ ఇస్తరా
లేదు ఫైయ్ లీటర్స్ ఇస్తం రోజు డైలీ హండ్రెడ్ టూ హండ్రెడ్
రోజుకు వాళ్ళకీ అసలు పోసేవెన్నీ ఎం ఎల్ డైలీ టూ హండ్రెడ్ ఎం ఎల్ డైలీ అట్లా ఎసుకొని వన్ మంత్కి ఇస్తారా
అవును
అమ్మో మాకు ఇడ అసలు ఇవేవి లేవోయ్ ఒక్క పాలు అం ఎ
ఏమిస్తారు
ఎగ్స్ మిల్క్ అంతే
మరి మిగతా ఈ రైస్ అవన్నీ
ఆన్నే
అవునా ఆ ఎవరు పోతారండి దూరం ఉంట కదా దూరం ఉన్న వాళ్ళకి టీహెచ్ఆర్ ఇవ్వాల్సిందే
ఆ అయితే ఇక్కడైతే కొంచెం రైస్ పెట్టి పెడతారు
ఆ
అంత అంతవ తేపు బబాయిల్డ్ ఎగ్ పెడతారు ఆ అ మరి మిగతా వాళ్ళది ఎక్కు ఉందాగానీ
అవునా
ఇకా మిల్క్ అయితే వీళ్ళే వేడి వేసి ఇస్తారు గ్లాస్ లో పోచిస్తారు
ఆ ఊ
ఉన్న ఆ గ్లాస్ తోటి వాళ్ళకి అక్కడ పెట్టేసి
ఆ అవునా అందరు స్తారా మరి అట్లయితే భోజనానికి ఎవ్వర్రర
వస్తారు వస్తారు దగ్గర ఉన్న వాళ్ళు వస్తారు దూరం ఉన్న వాళ్ళకి బాక్సులు ఇస్తారు
ఉహ ఆ బాక్సులకైనా రోజు రావాలి కదా
అవునవును
మరి
అంటే ఇప్పుడు మాకు వీళ్ళు ఎట్లుందంటే ఇప్పుడు రెండు వాడలు కలిపి ఒకటి అట్లా మొత్తం త్రీ సెక్షన్స్ ఉన్నాయి అంగన్వాడ సెంటర్ లో
ప్రీ సెంటర్లు ఉన్నాయా
దూరం ఉండేళ్ళ ఎవరుప్పుడు అందరుూగ్గ దగ్గర ఉేళ్ళు
మాకు మీకు త్రీ ఉన్నాయి మాకు థర్టీ ఉన్నాయి్ మా మా నేను చేసే దాంట్లో థర్టీ ముప్పై
విలేజ్ని బట్టి ఉంటది కదా
అవును
మాది చిన్న విలేజ్ కాబట్టి జస్ట్ త్రీ సెంటర్లు అటు సైడ్ చివర ఒకటి ఇ చివర ఒకటి మిడిల్ ఒకటి
ఆ
ళ్రియాకి కేలి సస్తతారేగా అట్లా ఇంకా మీకంటే అది పెద్దది కాబట్టి ఖచ్చితంగా ఉండాల్సిందే స్టాఫ్ అంతమంది
అవును
అంటే ఏమైన్నా చెకింగ్ ఫుడ్ కమిషనర్ వాళ్ళ వీళు ఎవరైనా వస్తారా మీ సైడ్ సూపర్వైజర్స్నా సూపర్వైజర్ మంత్లీ ఒకసారి వస్తారా ఇలా మంత్లీ వన్ టైమ్ వస్తుందా
వంత్లీ వంత టైస్ సీపో కూడాడ రావచ్చు అవును
చెక్ చేస్తారు ఏమన్నా అంటారా మిస్టేక్స్ ఉంటాయి
రికార్ల్ చూ అవును అయవనా తప్పులు ఉంటేయి ఇట్లా కాదు ఇట్లా అని చెప్తది ట్లా ఏముండ ఒక్కొక్కరు ఉం ఇ తప్పదు గదా
ఆ మనం కావాలని ఇస్త క్స్ చే ఏం కదా ఇప్పుడు ఒక
ఆ అదే కదా అదే అదే
ఏం పేరు సూపర్వైజర్ మేడం పేరు
ఆ లక్ష్మి
చ్చమ అంటే ఇప్పుడు కొత్తగా రీడర్ అయిన పాత వాళ్ళేనా ఇమె కొత్తగా వచ్చిందా
అ లేదు అంగన్వాడి టీచరే మొన్న ఎగ్జామ్ రాస్తే సూపర్వైజర్ గా వచ్చింది
ఆ ఇప్పుడు మరి పోస్ట్లు ఏమన్నా ఉన్నాయా మళ్ళి
ఆమ్
ఇప్పుడు పోస్ట్లు ఏమైన్నా ఉన్నాయా సూపర్వైజర్ గానీ హెల్పర్స్ టీచర్స్
ఇంకేం పడలేదండి నోటిఫికేషన్ రాలే
ఆహా
ఆ హుమ్
ఇప్పుడు సూపర్వైజర్ ఎలిజిబల్ ఓన్లీ అంగన్వా టీచర్స్ ఏనా
ఆ ఆ అట్లేం లేదు
అప్పుడు అందరు కదా బయట వాళ్ళు రాయొచ్చా అంటే లేదు
అయ రాయొచ్చు రాయొచ్చు ఎందుకు రాయకూడదు ఎవరైనా రావొచ్చు ఇప్పుడు మొన్న మాకు ఎసిడి పోగా ఉన్న వాళ్ళు బయట వాళ్ళు వచ్చిండ్రు డైరెక్టర్ డైరెక్ట్
ఆ ఇప్పుడు మరి స్టడీ క్వాలిఫికేషన్ ఎంత ఉండాలి సూపర్వైజర్ కి డిగ్రీ ఆహా
సరే అండి
డిగ్రీ ఉంటేనే ఎల్జిజి వెలు ఓకే
ఓకే అం ఓ ఆ